హలో ఎలా ఉన్నావ్ హలో ఎలా ఉన్నావ్
నెన్ బాన్నాను నువ్వెలా ఉన్నావ్
నేను కూడా బాన్నాను
నిన్ నిన్న ఒక ఆర్ఫనేజ్ హోమ్ గురించి డాక్యుమెంటరీ చేశాను
నిజమా ఎలా ఉంది
చాలా ఎమోషనల్ గా ఉంనింది అక్కడ ఉన్న చిల్డ్రన్ స్మైల్స్ చూసి హ్యాపీ అనిపించింది కానీ వాళ్ళకి పేరెంట్స్ లేక పోవడం గురించి ఆలోచిస్తే బాధ కూడా అనిపించింది
ఆ ఆర్ఫనేజ్ హోమ్స్ గురించి విన్నాను కానీ డీటెయిల్ గా తెలీదు
ఆర్ఫనేజెస్ అంటే పేరెంట్స్ లేని లేదా కేర్ అవసరం ఉన్న పిల్లల్ని చూసుకునే ప్లేస్
అక్కడ వాళ్ళని ఎవరు కేర్ చేస్తారు
స్ కేర్ టేకర్స్ టీచర్స్ కుక్ స్ వాలంటీర్స్ అందరు కలిసి చూసుకుంటారు
పిల్లలు అక్కడ స్కూల్ కి వెళ్తారా
అవును చాలా ఆర్ఫనేజెస్ చిల్డ్రన్ ని స్కూల్స్ కి పంపిస్తాయి
చాలా మంచి విషయం
ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్
డైలీ రొటీన్ ఎలా ఉంటది
మార్నింగ్ లేచి ప్రేయర్స్ బ్రేక్ఫాస్ట్ స్కూల్ ఈవినింగ్ హోమ్వర్క్స్ గేమ్స్ డిన్నర్ స్లీప్
నార్మల్ ఫ్యామిలీ లాగా రొటీన్ ఉంటది కదా
అవును వాళ్ళకి డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు
అక్కడ బర్త్ డే సెలబ్రేట్ చేస్తారా
చేస్తారు డోనర్స్ అండ్ వాలంటీర్స్ బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తారు
అది విని చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా
కొంతమంది కేక్స్ అంట డ్రెస్సెస్ అంట బు క్స్ గిఫ్ట్స్ చేస్తారు అన్ని చేస్తారు
ఓ అలాగా నేను కూడా ఫ్యూచర్ లో ఒక ఆర్ఫనేజ్ విజి చెయ్యాలి అనుకుంటున్నా
చాలా మంచి ఐడియా ఇది అయితే
విజిట్ చేస్తే ఏం తీసుకు వెళ్ళాలి?
ఏం తీసుకు వెళ్తావు వాళ్ళ కోసం బుక్స్ అంట, నోట్ బుక్స్ అంట, పెన్సిల్స్ ఇంకా చిన్న పిల్లల కోసం ఆడుకునేకి టాయిస్ వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఫ్రూట్స్, బిస్కెట్స్ లాంటివి తీసుకోని వెళ్ళు.
క్లోత్స్ కూడా ఇవ్వచ్చా?
ఆ అవును క్లీన్ అండ్ యూజిబుల్ క్లోత్స్ డొనేట్ చెయొచ్చు కదా!
పిల్లలు అక్కడ గేమ్స్ ఆడుతార?
చాలా గేమ్స్ ఆడుతారు. లైక్ క్రికెట్ అంటా, ఫుట్బాల్ అంట, ఇంకా గర్ల్స్ అయితే, ఖోఖో అంటా ఇంకా ఇన్డోర్ గేమ్స్ అన్ అంటే క్యారమ్ చేస్ ఇలాంటివన్నీ ఆడుతారు.
ఓ అయితే అందరూ కలిసి ఫ్రెండ్స్ లాగా ఉంటారన్నమాట.
అవును అక్కడ అందరూ ఒకరికి ఒకరు ఫ్యామిలీ లాగా ఉంటారు.
చాలా టచ్చింగ్ గా ఉంది తెలుసా!
కేర్ టేకర్స్ వాళ్ళని ఓన్ చిల్డ్రన్ లాగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
వాలంటీయర్స్ ఏం చేస్తారు మరయితే?
టీచింగ్, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, సింగింగ్, డ్యాన్సింగ్, మోటివేషన్ సెషన్స్ అన్ని నేర్ ప్పిస్తారు
నాకు స్టోరీస్ చెప్పడం ఇష్టం. వాలంటీర్ అవ్వాలి అనిపిస్తుంది తెలుసా నువ్వు చెప్ తుంటే
ఓ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు.
ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేస్తారు?
దీపావళి, ఈద్, క్రిస్మస్, సంక్రాంతి అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు.
డెక్కొరేషన్స్ కూడా చేస్తారా?
హా అవును ఇంక పిల్లలు కలిసి డెకొరేట్ చేస్తారు అంతా.
ఫుడ్ స్పెషల్ గా ప్రిపేర్ చేస్తారా?
ఫెస్టివల్ డేస్ లో స్పెషల్ మీల్స్ ఉంటాయి కదా!
ఆ చాలా బాగుంటుందేమో కదా
కొంతమంది అయితే సెలబ్రిటీస్ కూడా ఆర్గనైసేస్ విజిట్ చేస్తారు.
ఓహ్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో అందరితో కలిసి టైమ్ స్పెండ్ చేసి వస్తారేమో కదా
అవును పిల్లలతో మాట్లాడతారు. గిఫ్ట్స్ ఇస్తారు. అన్ని చేస్తారు. హలో హలో